చెప్పు
కట్ చేశావు
కట్ చేయలే అది రావట్లే నాకు కాల్ రావట్లే
రావట్లేదు
అ
చెప్పు ఎలా ఎలా ఎక్కించుకోవాల చెప్పు నేను చూస్తా మూవీస్ నేను టూ డేస్ కాలి నేను చూస్త నేను చూస్తా
ఏం
చెప్పుమే ఎలా ఎక్కించుకోవాలో
అదే బీళ్ళతో ఏ మన్నా
మే నువ్వు చెప్పు మే తల్లే
చెప్పమాయి నే నేను అడిగిినదానికి ఆన్సర్ చెప్పు
నువ్వు అట్లా అంటే చెప్తున్నా నేను ఇంక ఫోన్ పెట్టేస్త స్త
వదిలే వధూలే వద్దలే అంత కోపం వదులే
ఆ నేను పెళ్ళంచి చెప్తున్నా నీకు కావాలని చెయకు కావాలని అడగకు ఆ మరేమందావా
ఏహా ను్వ మా ను్వే సరే కానీ మే తల గు గు సరే గూగుల్లోకి వెళ్ళేసి తర్వాత
అ
క్యాష్ స్లాప్ అన్కుట్టు ఏపి ౌన్లోడ్ ని వచ్చిది ఒక యాప్ వచ్చిద్ది దాన్ని డౌన్లోడ్ చేయ్యంగ అంతే ఏం పీక బల్ల ఇంకా అడితేే నీకేం మూవీస్ కావాలంటే ఆ మూవీస్ చూసుకో
క్యాష్ యాప్ కొట్టక అది డౌన్లోడ్ చేయాల
ఎస్ గూగుల్లో డౌన్లోడ్ చేయాలి
ఆహా చేస్తే చేస్తే
చేసిన తర్వాత ఇంకా గూగుల్లో డౌన్లోడ్ అవద్ది గుూగులు లోకి వెళ్లేసి మల్లా డౌన్లోడ్స్ లోకి వెళ్తే అక్కడ ఉంటది యాప్ దాని మీద క్లిక్ చేస్తే యాప్ ఇన్స్టాల్ అని పడుతుంది
గూగుల్లో లో డౌన్లోడ్ అయితే మళ్ళ డౌన్లోడ్స్ తకళ్ి చూ కోవల
ఆ డౌన్లోడ్ లోకి వెళ్ళేసి చూసుకోవాలి
డౌన్లో సార్ంటే
మా గూగుల్లో త్రీ త్రీ డాట్స్ ఉంటాయి కదా దాని మీద క్లిక్ చేయమ్మా
ఓకే ఓకే
ఆ ఇంకా అడ డౌన్లోడ్ దన్ లో ఉండది ఫస్ట్ యాప్ పైన ఆపు దాని మీద కొట్టగానే ఇన్స్టాల్ అన పడిద్ది ఆ ఇన్స్టాల్ కొట్టేస్తే యాప్ ఇన్స్టాల్ అవుద్ది నార్మల్ ఇకా ఫోన్ స్క్రీన్ మీద కొట్ ది ఆన్ చేసుకొని నీకే ఏం ఆఫీస్ కాగాాలంటాయి చూడు టైమ్నింగ్ మూవిీస్ ఎందుకువే
ఓకే మే నాకు బోర్ కొడుతుంది ఏేంట నువ్ బుక్ చెక్ బుక్కి వెళ్ళేటప్పుడు మర్చిపోతాన్న
వంది ఇంగాయం కోపం వచ్చిద్ది నాకు
ఆ ఏన్ సరే మేన్ ఇది స్పపీడ్ స్పపీడ్ రెడితు వెళ్తూ ఉంటావు నువ్వేం చేయాలా అని గు గు చేయాలా పోన్ పుస్తకం లే కా ఇంకా
హ్మ్ సరే రేపురా తీస్కొన్ పోదు సండే అంతా ఖలీ చదువుకో